వినిపిస్తాన్
ఆ ఇనపడతా ఉంది
ఊమ్ ఏం తిన్నారు
ఏం తిన్నాను పూరి తిన్నాను మీరేం తిన్నారు
మాకు ఉప్మా పెట్నారు
తింటారా మీరు ఉప్మా
ఊమ్ మా హాస్టల్లో చానా బాగా చేస్తారు ఉప్మా
ఊమ్ ఎంత బాగ చేసిన కొందకి ఇష్టం ఉండదు
హ్మ్ కొందరికి ఇష్టం ఉండదు కానీ నాకు ఈ ఉప్మా అంటే ఇష్టం
ఉ
ఒక్క కాల్ కూడా కంప్లీట్ కాలేదా మీది
అయ్యింధి
ఒక్కటి అయ్యింద
తీ అయినేై
ఉమ్
హ
నేను నిన్న చేసినాను అనమాట నావి సిక్స్ అయిపోయినాయి
అవునా
ఉమ్
ఏం చేస్తున్నారు
ఆ మీకు కాలేజ్ లో మీక ఒక విషయం తెలుసా అసలు కాలేజ్ లో ఒక సంగతి జరిగింది
ఏమైంది మీ కాలేజీ లోన
ఒక కాలేజీ లో
ఉమ్
ఆ కాలేజ్ లో ఏందంటే ఒకసారు తెలుసా మీకు అసలు ఒకసారి ఒక అమ్మాయిని ఇది చేసినారని
ఏం ఏం తెలియదు నాకు
న
ఏమ
ఉమ్
ఉ ఆ చేయలేం కదా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు
ఇంకా ఇంకొకటి కూడా జరిగింది అసలు మా ఫ్రెండ్ పోతా ఉందంటే బస్ లో పోతా ఉంటే ఒక అక్క పరిచయం అయిందంట ఆ ఒక్క పరిచయం అంట అడిగిందంట మీర ఏ కాలేజ్ అంటే పలానా కాలేజ్ అని చెప్పిందంట చెప్పింటే ఆ కాలేజ ఆ కాలేజ్ ను ఆ కాలేజ్ లో ఎంబిఏ లో ఉన్న ఒక పాప తప్ప నా దగ్గరికి ప్రెగ్నెంట్ గా వచ్చింది
ఉమ్
అపాషన్ కోసం అని చెప్పిందంట
జరుగుతున్న ఇట్లా ఉంటే ఇంక ఇప్పుడు అట్లే ఇంక అన్ని జరిగిపోతా ఉంటాయి
హ అసలు మా కాలేజీ లో అన్ని జరుగుతున్నాయని మా తెరనే లేదు
ఏమైనా మంచి వన్న అయితే అందరు మాట్లాడుకుంటంది ఇట్లాంటివి ఎవరు చెప్తారు
ఏం ఎవరు
ఉమ్ ఫస్ట్
ఉమ్
ఎక్కడికి పోలేదా వీకెండ్ క ఏం లేతే
అందరు గుడికి పోయి వస్తాంటే
సాటర్డేనే వెళ్తా ఉంటారేమో
మ్మ్ సాటర్డే కాబట్టే
మ్మ్ మీరెక్కడిక్ బోలేదు
మేం స్నానాలే చెయము
మ్ మంచి పద్ధతి
మంచి మంచి పద్ధతులు మా అమ్మ వాళ్ళు నేర్పించినారు
మ్మ్మ్
మీర్ చేస్తారు కదా ప్రతి రోజు స్నానం
చేస్తాను వాటర్ ఫ్రీగానే కదా వస్తాయి
ఫ్రీగా వస్తాయ్
మ్ డబ్బులు కడతనం కాబట్టి మంచిది కాద్ పోయిన చేయకపోతే మాకు సక్కగ ఉండది
మ్ అంతేలే
పోతదట్లే
మ్
చేసినా కూడా వస్తది అనుకో అది వేరే విషయం
అంతేలే
పొలమంటు ఎంత సేపు పైనా పడుకోను
ఒక మూవీ చూసినార మీరు ధురంధర్ మూవీ చూసినార
లేదు నేనే ఏం చూడనట్లు మూవీసే
మ్ చూడండి ఫ్రీ టైమ్ ఉంటే చాలా బాంది అసలు
అదేదో మీరే చెప్పండి స్టోరీ
టే ఇండియాకిి పాకిస్తాన్ కి రిలేటెడ్ మూవీ అనమాట
మీరు అట్లాంటివి కూడా చూస్తారా
మ్మ్ అంటే నేను చూడడిని ఎక్స్పెక్ట్ చేసినారా మీరు ఎట్ల ఎట్ల
అంటే అట్లాంటిదేమి అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా
నాకు ఇంట్రెస్ట్ ఉండదని మీకు ఎట్లా తెలుసు
సర్లే మీకుందేమో
మ్మ్
మ్మ్
అసలొక్కడు ఒక ఇండియా ఇండియాలోంచి సెలెక్ట్ అయితాడన్మాట
పాకిస్తాన్ వాళ్ కా
పాకిస్తాన్ కి పంపించడానికి ఒకరిని సెలెక్ట్ చేస్తారన్నమాట
మ్మ్
అంటే డిక్టేటర్ లాగా
ఆ
మ్ వాని పంపిస్తారు వాడేమో పాకిస్తాన్ కి పోతాడు పోయేసి ఆడ ఇంకొకడు ఉంటాడన్నమాట ఇంకొకడు ముందుగానే పోయింటాడు
ఇండియా వాళ్లా
ఇండియా వాడు అంటే ఏమంటే ముస్లాయన అన్మాట ఆయన ఫస్ట్ పోయినయన ఇంకా సో ఆయన్ని కనుక్కోడానికి విడు పోతాడు ఆయన దగ్గరికి పోతాడు ఆయన్ అంచంచుకో అంటే ఇద్దర్ తెలియనట్లు యాక్ట్ చేస్తారు ఫస్ట్
ఓకే ఆ
ఆ ముస్ల ఆయన ఏంది అంటే ఒక ఫ్రూట్ షాప్ నడిపిస్తా ఉంటాడు ఆ పాకిస్తాన్ లో
ఆ
నడిపిస్తా ఉంటాడు వీడు ఆ ఫ్రూట్ షాప్ దగ్గరికోచ్చేసి ఒక ఫస్ట్ జూస్ తాగుతాడన్నమాట
ఉం
జ్యూస్ తాగిన్ తర్వాత బిల్లు కట్టాడ్ అన్నమాట నా దగ్ గ్గర డబ్బుల్ లేదు అది ఇది అని చెప్తాడు వే నాకు ఇక్కడ ఏమన్నా పనుంటే ఇవ్ వండి అని
ఆ
యాక్ట్ చేయ్యాల్ కాబట్టి ఆ ముస్లోడు కూడా ఏం చెప్తాడంటే నేనివ్వను నా దగ్గర లేద్ వాళ్ళిద్దర్ తెలుసు అంటే ఆ ముస్లాయనకి తెలీదు అన్నమాట వీ అంటే ఇండియా ఇండియా నుంచోచ్చిన డిటెక్టర్ అని చెప్పేసి
ఆ ఆ
ఇంక సో వాడు బయటిక్ తరిమేసాడనమాట
ఉ
ఆ రోజు వాడు వాడు మొత్తం బయట్నే ఉంటాడు నైట్ మార్నింగ్ పొద్దున్ వరకు ఆ నైట్ ఏం జరుగుత్ తుందంటే గొడవ జరుగుతుంది అంటే ఎవరో తెలియని ముస్లిమ్స్ వస్తారా వోచ్చేసి వాళ్ళు వీని మీద్ దాడి చేస్తారు
ఉ
వీన్ని బాగా కొట్టేస్తారు
ఆ
ఇనికి బాగా రక్తం వచ్చేసింటది ఇంకా పడిపోయింటాడు స్పృహ కోల్పోయింటాడు
ఉ
ఉ అది చూసి ఇంకా పొద్దన పొద్దన్ లేస్ చూస్తే వాడు ఇంకా చెత్తబుడ్ ట్టల చెత్త అదంతా వేసింటారు కదా అక్కడ పడిపోయింటాడు
ఆ
రక్తంతో ఈ ముసలాయనుండి ఇంకా పొద్దున ఏదో ఆ ఏదో ఒకటి తినేకేద్దాంలే అని చెప్పేసి వానికి వేస్తారన్నమాట
అయ్యో ఉ
వేస్తే వాడ్ బాగ్ ఇంకా ఆకలితో ఉంటాడు ఇంకా బాగా తినేస్తాడు
ఉ
తెలుసుకొని ఇంకో పని ఇస్తాడ అనమాట వాడు ఇండియా డిటెక్టర్ అని చెప్పేసి తెలుసుకొని
ఆయనకి చెప్తాడా ముస్లన్కి
ఆ ముసలాయికి చెప్తాడు అట్లా చెప్పేసి ఇంకా పని పని దొరుకుతుంది తుంది అడ వాళ్ళిద్దరు కలిపి పని చేసుకుంటా ఉంటారు
ఆ
పని చేసుకుంటా అన్నప్పుడు ఇంకా వీడున్నాడు కదా సె ఎన్ టైం పోయినవాడు వాడు వచ్చేసి ఇంకా సరౌండింగ్స్ లో ఏమేం జరుగుతున్నాయి ఏమేం ఇండియా మీద ప్లాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుందామని అనుకుంటాడు
అంటే అక్కడ ఉండే వాళ్ళకి తెలియదా వీళ్ళు ఇండియా నుంచి వచ్చినారని ఉమ్
అట్లా ప్లాన్ చేస్తారనమాట ఎవరినొకరిని పట్టుకుందాము అని పట్టుకుంటే తెలుస్తాయి కదా మనకి ఏమేం జరుగుతున్నాయి అని చెప్పేసి అట్లా ఒకని ఒక గ్యాంగ్ ని పట్టుకుంటారు అంటే చూస్ చేసుకుంట అంటారునమాట దాంట్లో ఉండి ఇంకా పైకి ఇంకా బడా బాబులు ఉంటారు కదా పాకిస్తాన్ లో మొత్తం వాళ్ళే ఐడియాస్ ఇచ్చేది ఇండియా మీద వారు జ జరగడానికి అట్లా
మ్
అట్లా చిన్న చిన్న ఆ విలేజ్ డాన్ నుంచి పెద్ద డాన్ దగ్గరికి వెళ్ళిపోతాడ అనమాట వీడు వాళ్ళకు తగిన కొన్ని మంచి పనులు చేసి
ఎవరు ఇండియా నుంచి వెళ్ళిన వాడు
ఇండియా నుంచి వె అట్లా అక్కడ కొంతమంది చంపేయంటె చంపేస్తాడు సో ఇంకా వీడు మంచోడు అని చెప్పేసి సి ఆ వాడు డాన్ ఉంటాడు కదా పాకిస్తాన్ కి సంబంధించి వాడు ఇంకా దీన్ని చేర్చు కుంటాడన మాట ఇంకా చేర్చుకునేసి ప్లాన్లు చేస్తారు సో వీనికి ప్లాన్స్ తెలిసిపోతాయి ముందుగానే తెలిసుపోతా ఉం టాయి కొన్ని చెప్పేస్తారు కొన్ని ప్లాన్స్ చెప్పేస్తారు ఇండియా వాళ్ళకి అంటే ముందే ముందే అవేర్నెస్ కనిపచడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు
ఓ వాడే చెప్పేస్తాడా ఉమ్
చెప్తాడు ఇంకా నెక్స్ట్ ఏమైతుందంటే ఆ ఒక ఫేమస్ ప్లేస్ అనమాట ఇం డియాలో తాజ్ హోటల్ ఏదో సంథింగ్ దాని మీద దాడి చేయాలని ప్రయత్నిస్తారు
ఉమ్
చేసేస్తారు దాడి చేసేస్తారు అసలు వీడు వి వా వాడి వాడి కి తెలిసిండదనమాట ఆ రోజు తెలిసినా ఏం చేయలేకపోతాడు వాళ్ళ కళ్ళ ముందరే ఇండియన్స్ ని చంపేస్తా ఉంటారు
మ్
అక్కడందరూ అంటే ఇండియా స ఉమ్ సరే నాకు పని ఉంది
ఆ ఆ సరే
ఉమ్ బాయ్
మ్ బాయ్